హలో
త్రో
హలో వినిపిస్తుందా
ఆ ఇనిపిస్తుంది అలో ఈరోజు మనం మన జీవితంలో ఎంతో విలువైన అంశం సాంప్రదాయ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను
చాలా చక్కటి చాలా చక్కటి విషయాన్ని చెప్పబోతున్నందుకు నేను ఆసక్తికరంగా ఉన్నాను
మనిషి ఎంత అభివృద్ధి చెందిన ఎంత ఉన్నత స్థాయితికి చేరు స్థాయికి చేరుకున్న మన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ మూలాలే మన సంస్కృతి మన సభ్యత మన సాంప్రదాయాలు మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తున్న మనకు అందించిన విలువైన వారసత్వమే ఈ సాంప్రదాయాలు ఈ సాంప్రదాయాల గురించి మీరు ఏమను కుంటున్నారు మీ భాషలో కొంచెం వివరించండి
మీరు చాలా చక్కగా చెప్పారండి మనకి సాంప్రదాయాలు అనేవి ఒక సమాజం లేదా దేశం డేస్ తంలో తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలు అలవాట్లు మరి దాని యొక్క విలువలు జీవంత్ జీవన విధానాలు సాంప్రదాయం అనేది ప్రతి ఒక్క అలవాట్లను వాటి విలువను మరియు జీవన విధానాలుగా రూపం దా ఆ చెప్పబడుతుంది ఇవి మన సంంస్కృతిక ప్రతిబింబం అని కూడా చెప్తాము ఎందుకు అనగా మన పూర్వీకులు అనుసరించిన మంచి పద్ధతులు ఆలోచనలు మరియు జీవనా విలువ పలు సాంప్రదాయాలు రూపం రూపంలో మనకు అందుతాయి ఎందుకంటే మన పూర్ణీకులు మనకి ఇంత మంచిగా చెప్పారు అనగా మన ప్రతి ఒక్క సాంప్రదాయానికి ఒక ఆ అవ్ విలువ లేదంటే దాని యొక్క లాభం ఉంటుంది అని వారు పురాణ పురాతన కాలం నుండే చెప్ చెప్పబడింది
అవును మీరు చాలా చక్కగా చెప్పారు మీరు చెప్పింది నాకు చాలా అర్థమయ్యింది అయితే నా దృష్టిలో సాంప్రదాయం అంటే కేవలం పండుగలు జరుపుకోవడం లేదా ఆచారాలు పా టించడం మాత్రమే కాదు పేదలను పెద్లను పెద్దలను గౌరవించడం చిన్నవారిని ప్రేమగా చూసుకోవడం అతిథులను ఆదరించడం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించడం మంచి విలువలను పాటించడం కూడా సాంప్రదాయాల్లో భాగమే అయితే మనము భారతదేశంలో అనేక భాషలు మతాలు సాంస్కృ క్తులు కలిసిన దేశం అయినప్పటికీ మన దేశాన్ని ప్రపంచంలో ప్ర టేకన్నా నిలబెట్టేది మన గొప్ప సాంప్రదాయాలే
అవును చాలా చక్కగా చెప్పారు
అతిథి దేవో బావ అనే భావన మన భారతీయ సంస్కృతి గొప్ప ఉదాహరణ అది మీ టు కూడా తెలిసి ఉంటుంది మన ఇంటికి ఇంటికి వచ్చిన అతిథిని దేవునితో భావించి గౌరవించడం మనకు చిన్నప్పటి నుండే నేర్పిస్తారు ఇందుకు మీరు సమర్థిస్తారా
మీరు చాలా చక్కగా చెప్పారు దేని గురించి అనగా మన యొక్క సంస్కృతులు భాషలు మరియు సాంప్రదాయాలు నిలయంగా ఉంది అని చాలా చక్కగా సంబోధించారు ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రత్యేకమైన సాంప్రదాయాలు వారి యొక్క సంస్కృతులు అనేవి ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ గానీ ఉగాది పండుగ కానీ లేదంటే దసరా పండుగ గాని లేదా మనకి దీపావళి పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటాం ఈ ప్రతి ఒక్క పండగకి ప్రతి ఒక్క సం సా సాంప్రదాయాలు ప్రతి ఒక్క సం సంస్కృతులు అనేది ఉంటుంది ఈ పడుగలు కేవలం ఆనందాన్ని మాత్రం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు మరియు సమాజాన్ని ఒక చోటు చేర్చే అవకాశం కూడా కల్పిస్తాయి ఎందుకునగా ఈ పండగల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడడం ప్రతి ఒక్కళ్ళతో కష్ట సుఖాలను చెప్పుకుంటు వారి యొక్క సాంప్రదాయాలు తెలుసుకుంటు ప్రతి ఒక్క పండగ సాంప్రదాయాలు ప్రతి ఒక్క పండగ యొక్క సంస్కృతులు మనకి తెలుస్తాయి ఏమంటారు మీరు దీనికి
మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది అయితే మీరు ఏదైతే ఆ వ్యాసాలను మీరు చెప్తున్నారో దానికి సంబంధించి మన తెలుగు సాంప్రదాయాల గురించి చెప్పుకోవాలంటే సంక్రాంతి ఉగాది దసరా దీపావళి వంటి పండుగలు మన జీవితంలో ప్రత్యేకమైన స్థాన నం కలిగి ఉంటాయి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అందం మైన ముగ్గులు వేయడం భోగి మంటలు వేయడం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందంగా గడప గ గడపడం మన సాంప్రదాయానికి నిదర్శనం ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితంలో సుఖ దుఃఖాలు ఆ సమానంగా స్వీకరించాలని గొప్ప సందేశం మనకు అందుతుంది మన సాంప్రదాయాలతో కుటుంబ వ్యవస్థలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉంది తల్లిదండ్రులు గౌరవించడం పెద్దల పెద్దవాళ్ల ద్వారా ఆశీర్వాదం తీసుకోవడం వారి అనుభవాలు వినడం కుటుంబ స సభ్యులందరూ కలిసి ఉండడం వంటి మంచి అలవాట్లు మన జీవితాన్ని ఆనందమయం చేస్తుంది నిజానికి కుటుంబమే మనకు మొదటి పాఠశాల తండ్రి తల్లిదండ్రులే మనకు మొదటి గురువులు ఈ వాక్యానికి మీరు సమర్థిస్తారా
ఎందుకు అనగా మన సాంప్రదాయాలకి కాను మనకి దేనికైనా మన ప్రథమ గురువు మన తల్లిదండ్రులు మాత్రం ఎందుకంటే మనకి చిన్ననాటి నుండి మన సాంప్రదాయాల గురించి చె అది మన తల్లిదండ్రులు మాత్రమే ఇంకొకటి ఏమి అనగా మన సాంప్రదాయాలలో కుటుంబానికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ప్రత్యేకమైన సా మనం ఉంటుంది గతంలో ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉండేది నీకు గూడా తెలుసు అది ఏమంటారు
అవును అది నిజమే అయితే
కానీ కానీ ఇంకొకటి ఏమి అనగా తాతలు మన అమ్మమ్మలు లేదా తల్లిదండ్రులు లేదా వారి పిల్లలు వారి పిల్లలు కలిసి జీవించేవారు ఇంతకు ముందు అంటే పురాతన కాలంలో గానీ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అని ఇప్పుడు వచ్చింది జాయింట్ ఫ్యామిలీ అని ఒకప్పుడు ఉండేది దీని వల్ల పిల్లలు పెద్దలు అనుభవాల నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటారు మన సాంప్రదాయం పట్ల ఎలా ప్రవర్తించాలి మన సం సంస్కృతి ద్వ మన సంస్కృతి పట్ల ఎలా జీవితాన్ని ఎంత ఆ నిలదొక్కోవాలి అనేది నేర్చుకోగలుగుతాం కానీ నే
మీరు మీరు మీరు చాలా చక్కగా చెప్తున్నారు నాకు చాలా బాగా అర్థ అర్థం అవుతుంది అయితే నేను నా నుంచి మీకు ఒకటి స్పష్టం చేయాలని కోరుకుం టాను అదేంటంటే మన దేశ కళలు సాహి త్యం సంగీతం నుత్ నృత్యాలు కూడా మన సంంప్రదాయానికి ప్ర తీకలే కూచుపూడి బుర్రకథ హరి కథ వంటి కళాకారులు కళారూ పాలు మన సాంస్కృతికి ఎంతో గొప్ప పేరు తీసుకొ స్తున్నాయి వీటిని కాపాడడం మనందరి బాధ్యత ప్రస్తుత విజ్ఞాన శాస్త్రం సాంకేతిక రంగాల్లో ఎం తో అభివృద్ధి సాధిస్తున్నాం ఆధునికతను స్వీకరించడం తప్పు కాదు కానీ ఆధునిక పేరుతో మన సాంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోవడం మంచిది కాదు మంచి సాంప్రదాయాలను పాటిస్తూ మూఢనమ్మకాలను వదిలిపెట్టి ముందుకు సాగాలి అదే నేను కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు
మీరు ఎంతో మంచి విషయాన్ని నాకు చెప్పింది ఇంకొకటి ఏమనగా నాకు కొత్త విషయాన్ని తెలిపిజేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది కానీ మన ప్రస్తుతం కాలంలో సాంకేతిక మరియు ఆధునిక జీవన శైలి ఈ విధంగా అభివృద్ధి చెంద చెందుతుంది ఈ మార్పులను స్వీకరించడం అవసరం అని నేను చ నేను అనుకుంటున్నా అయితే సాంప్రదాయాలను మర్చిపోవడం సరైనది కాదు ఎందుకు అన్నగా ఇప్పుడు నేటి తరంలో ఉన్న పిల్లలు గాని పెద్దవారు గాని వెనుకటగా సాంప్రదాయాలను సాంస్కృతికలను వారి యొక్క సంస్కారాన్ని ఎలా చేస్తున్నాము నైటి కాలంలో చే కోలేకపోతున్నా ఎందుకు అనగా వారి యొక్క అభి ఆ మన జీవన శైలి అభివృద్ధి తొందరగా చెందుతుంది సో మనం దాని ద్వారా మన సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదు అని నేను భావిస్తున్నాను ఎవరి బిజీ షెడ్యూల్ లో వాళ్ళు వారు వాళ్ళ సాంప్రదాయాలను లేదంటే పిల్లలకు చెప్పాల్సిన సంస్కృతి స్కా రాంమ్ చేరువ చేరువు చేరుకూర్స్తలేర అని నేను భావిస్తున్నాను
అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్పాల అని అనుకుంటు ఉన్నాను అది ఏంట అంటే సంపద పోతే మళ్ళి సంపాదించుకోవచ్చు
అవును అండి ఇవి మాత్రం చాలా కరెక్ట్గా చెప్పారు
సంస్కృతి మరియు సాంప్రదాయం కోలిపోతే వాటిని తిరిగి పొందడం చాలా కష్టం కాబట్టి మన అందరం కలిసి మన దేశ గొప్ప భారత్ తీయ సంస్కృతి మరియు తెలుగు సాంప్రదాయాలను ప్రేమించడం వాటిని రక్షించడం పరిరక్షించడం మ్ భవిష్యత్తు తరాలకు అందించడం మన భుజస్కందాల మీద ఉంది మీ ఈ ఈ కాల్ వల్ల నాకు చాలా సందేశాలు మరియు డౌట్లు ఉన్న అన్నీ ఇప్పుడు తీరిపోయాయి మీకు చాలా ధన్యవాదాలు
నేను కూడా అదే చెప్ ప్పబోతు ఉన్నాను ఏమి అనగా నాకు తెలువని విషయాలు మీరు ఎంతో చక్కగా దాటి గురించి వర్ణించినందుకు చాలా ధన్యవాదాల అండి
మీకు కూడా నా ధన్యవాదాలు ట్యాంక్యూ యూ